ఇప్పుడే తినసి అల్లా అల్లా అల్లాహ ఐ బ్లాక్ దగ్గరకి వచ్చేసా ఆ
తిన్నావా ఆ అవి ఏం తిన్నావు
ఏంది తని పేరు లైక్ అని లేచ్ ఎల్లో కలర్ తీ
రాట్లేదా అదే అది ఎల్లో కలర్ కాదు గ్రీన్
ఆ
దాన్ని గ్రీన్ పీస్ పులావ్ అంటారు
ఓకే గ్రీన్ పీస్ పులావ్ పులావ్ తిన్న పులావ్
బాగుందా
ఆ బాగుంది ఆనియన్స్ చాలా వేసి బాగుంది
మాట్లాడే మాట్లాడు నేనే వాగుతున్న ఇందాకట్నుంచి
అక్కడ అక్కడ ఏదో తోండ ఉంది తొక్కేదాన్ని ఇప్పుడు తొక్కేదాన్ని తొక్కలేదు త తొక్కలేదు తొక్కలేదు
బతికే ఉందిగా
బతికే ఉంది వెళ్ళిపోయిందా అది అదే ఏమి ఈరోజు ఏమైందంటే నా గుండెకాయ
హ ఎందుకు ఏడ్చిందా ఎందుకు వై
నా గుండెకాయ రూమ్ లో ఇంకొక తాడి చెట్టు అమ్మే ఉంటది కదా అమ్మాయికి బిఎఫ్ ఉంటాడు హైట్ ఉంటాది
ఆ
ఆ అమ్మాయి వల్ల
ఏమైంది అమ్మాయికి అమ్మాయికి
అంటే లైక్ ఆ అమ్మాయి ఆ తాడి చెట్ అమ్మాయి ఈ పిల్ల నా గుండెకాయ అపాలజీ లెటర్ రాస్తే
హ
ఆ నా గుండెకయ అన్న ఉంటాడు కదా మా అన్న మా అన్న మన ఇద్దరికి స్నాపులు పెడతాడు
ఆ
అతగాడు దగ్గరకు పోయి ఎవరికో లవ్ లెటర్ రాస్తుందన్నట్టు చెప్పింది
ఆ
అయితే ఆ అతగాడు వచ్చి ఇలా అంటే సంథింగ్ ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయ్యి అలెలా నమ్ముతావు నువ్వు
హ
అద ఇది అనుకుంటుండి ఇగా ఏేడ్చుకుంటూ వచ్చేసింది
అంతేనా నేను ఇంకా ఏదో సీరియస్ అనుకున్నా
ఏంట్రా లైట్లు బ్లింక్ ఐతున్నాయి
ఫిల్మ్ కదా లోపల ఎవరో ఉన్నారు
హ
కాదు మనం కూడా ఇక్కడ ఐ బ్లాక్ దగ్గర కూర్చొని తినాలి
చాలా బాగుందది కిట్టు బర్త్డే సెలబ్ ఆ కిట్టు బర్డే సెలబ్రేషన్స్
ఓహో ఇక్కడైనా వాళ్లేనా
వాళ్ళే అక్కడ
ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ గానీ ఇక తెలుస్తలే
ఉ
మనం ఎప్పుడు తిందాం
మన ఎప్పుడు తిన్నాము ఏ మన చేసిలో ఫుల్ అబ్బ ఆహా ఆశ కద్దు నీకు సిగ్గు, నాకు సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఫైవ్ పింకెస్ మనం గనక అట్లా ప్లాన్ చేసామనుకో
హ
కుమ్ లో పొట్టిది ఏమో నేను రాన్ రా నేను రాను ఇంగొ కామనేమో మోమాటం
మొమాటంగాదు ఆమెకి మనిద్దరం వెళ్ళిపోతామన్న ఆమె ఫీలింగ్.
ఉమ్ కుళ్ళేబ్ పిల్ల కుల్ ఏందో ఈది మధ్య పిల్ల తిక్క తిక్క ముద్దు పెట్టనికి వస్తుంది ఊ
ఇద్దరు అది ఏముందో మాకేం తెలుసు మాకు చెప్తారా ఏంటి?
ఆ ఇది మరి బాగుంది.
అన్ పక్కన పక్కన్నె పనుకుంటారుగా.
పక్కన పక్కన పనుకున్నంత మాత్రాన
ప్పన్ పనుకుంటది కాల ఏస్తది, గోకుతది ఇహి
కోరుకుతుందిరా నాకు ఏడా ఏ రోగం వచ్చిపోతానో నేను అందుకే అంటున్నావసే కొరకకె రోగ వచ్చి బో
నువ్వు చిన్నగ జెప్తే కుదరదు గె ట్టి చెప్పాలి ఆడసాలి నాలాగా రేపు నా దగ్గరకి వస్తారు కొరకడానికి నీ దగ్గరికి వస్తారు ఎందుకంటే నువ్వు అర్చవని అందుకే ని నువ్వు కామెడీ అయిపోతున్నావు తెలుసా నీకు తెలిలే ట్లే కామెడీ కామెడీ అయితున్నావు నువ్వు అర్చక అళ దృష్టిలో
సేఫ్ ఫీల్ అవుతారని నేను అరవడం లేదు. దుర్ లేకపోతే అరిసే దాన్నె
ఫీల్ అయితారు ఆ ఏమో డైలాగులు చెప్పావ్ మొన్న
ఎవరి దగ్గర అనడానికి
ఆ ఏంది అది ఫీల్ అయితారా ని అట్లంతా చేయకు దనాలు అనిపిస్తానే అదిది డైలాగులు చెప్పారు
వాళ దగ్గరికే
ఆ కాదా మొన్న గొడవ అయినప్పుడు
దెర్లేయింగ్ ఎలాంటి విషయాలలో నేను అనింది. ఆ గొర్రబిడ్డల విషయాలు వచ్చినప్పుడు నేను కూడా అరుస్ త ఇది వేరే విషయము ఇవి ఇది వేరు, అది వేరు రెండిటిని కలపకు రెండిటిని కలపకు నువ్వు.
ఇప్పుడే పీజ్ అయిపోతున్నావ్ తెలిసా జోకర్ అయితున్నావ్ మధ్యలో ఆలకి మా అక్క కూడా అదే అనింది చెప్నా అన్ని చెప్తాను. యాక్చువల్ గా మార్నింగ్ ఆ పొట్టిది అనింది కదా నేను మా డాడీకి చెప్పేస్నా. అట్లా అనింది డాడీ అని
ఉ ఏమనిన్ ఏమన్నాడు
అంతా పట్టించుకోద్దు ఊరికే నీకు టెన్షన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి వదిలేసయ్యి. ఎక్కువ మాట్లాడద్దు ఆ పిల్లతో అని అన్నాడు.
ఉహ్
మా మమ్మీకి చెప్తే మా మమ్మీ కామెడీ తీసుకొని మాకు చెప్తా నవ్తాన్నంట. నేనే ఏమన్నాది వాళ్ళు కొట్టుకుంటున్నంట అని చెప్పి నవ్వుతంది కాదు మా మమ్మీ డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ వాళ్ళిద్దరే తిన్నారు మొన హ ఒళెస్
ఎవరితేరు
మా మమ్మీ మా అక్కా
వావ న మీకు ఇ్వకుడాగా
ఎస్ నేను అలిగా ఆయాక్చువల్గా
ఎంతది
పెద్దద అన్నారు అది మా మమ్మీ నాకు చెప్పలే చూడు ఇంతవరకు ఈ రోజు పొరపాటు మా అక్క చెప్పింది
అందుకే నాకు చాక్లెట్ కావాలి అని అస్తుంది
ఆ సార్లె మనం ఎప్పుడు పోదాం ట్రిప్ కు
ఏంట ర్రిపమ్మ
త్రిప్ప అమాన కూడా కూడా శిర్డి నాసిక్ అనం కూడా కూడా పోదు ఓకే నో ప్రాబ్లమ్ నాంగ్
ఆ వీడున్న కోసం వాాగవడానినికి ఉమ్
అంటే ఇప్పుడు వద్దు నెక్స్ట్ సెమ్ లో అంటున్నా నెక్స్ట్ సెమ్ లో
కాని సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అబ్బాయిలతో అంటే పా
చేస్తావు ఆ అయినా అబ్బాయిలు అని చెప్తామా మళ్ళీ పేరు మా అతమ చెప్తాం మళ్ళీ పేరు చెప్తామా
ఆ ఎట్లాగైనా కానీ ఎప్పటికైనా తెలిసిది కదార
ఆయన కూడా తప్పదు కదా పోవాలంటే అస్ట్ మా మమ్మీ ఫోర్త్ తీయర్లా అడిగిన కూడా పంపిది పంబల్ద అంటే
హ
నిమ్ మమ్మీ అమ్మది అల్వదు మమ్మీ ఫోర్త్ ఇయర్ లో కూడా నన్ను పంపిది అబ్బాయిలకు
ఉమ్
నేను అమ్మాయిల పేరు చెప్పే రావాలా వస్తే
మనం మేము పోనా కూకుంటామ ఫోటోలుద్దాం కానీ మనం కనుక ట్రిప్పుకి పోతే మాత్రం వాళ్ళు వచ్చాక వచ్చాక ఉండదిది చూడు
ఏముంటది
మామూలుగా గొడవ ఉండద్దుడు ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తాను నేను
ఆ అది అది ఎప్పుడు ఉండేదే కదా అదంతా పట్టించుకోవద్దు అది ఎప్పుడు ఉండేది
అసలు నాకు ఎవరిని ఏం నమ్మాలో ఎవరి మాటలు నమ్మాలో ఏం వినలో నా అసలే ఏం అర్థం కావట్లేదు తెలుసా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒకరు మంచి మంచిగా కనిపిస్తున్నారు
నాకు కూడా అవును నీకు చెప్ప నీకు చెప్పలేదు కదా అది మొన్న ఒక అబ్బాయి వల్ల నాకి వే గొడవ పెంచుడు నేనే ఇడ్చను ఒక అబ్బాయి వల్ల అబ్బాయిని స్నాప్ లో రిమూవ్ చేసేసా
ఉమ్
ఆ అబ్బాయి రిక్వెస్ట్ పెట్టాడు మళ్ళీ తీసినాప్ లో డిలీట్ చేసేసా చెప్పుంగ ఎంత చెప్తున కంటిన్యూ
ఏం చెప్తున్నా
గడవా
ఆ పొట్టిదాన్ని అయితే నాకు ఏ ఎప్పుడు నాకు నచ్చ ఇస్తాలేదు కనీసం ఈ అమ్మాయి అన్న ఇంకొక అమ్మాయి అన్న అప్పుడప్పుడు మంచిగా కనిపిస్తుంది అప్పుడప్పుడు కోపం వస్తుంది ంది కాగానీ పోట్టిదానిమీద అయితే నాకు ఎప్పుడుూ కోపం వస్తుంది
నాకు కూడా అట్లనే అస్తాంది అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లే ఏమంటే ఏమన్నట్టే ఉన్నాం హలో నాకు అతగాడు కాల్ చేస్త నాడు
అయ్యయ్యో
అవును
ఇంకా ఒక ఇంకా ఉందిగా ఇంకా ఉండుకోసేపు
ఆ నీ కంటేనా నా గుండెల్లో ఉంటే అన్నావ్
వా వా
నీజంగానే నువ్వు నా ఇష్క్ కానీ నీకు మాత్రం హృదయాలే అక్కడెక్కడో ఉంటాయిలే
ఏ ఇప్పుడు చెప్పెట్టు బి ఫ్రాంక్ గా జప్పు నేను ఎవరి నీనికి
ఏంది టు బి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అందరిలో నువ్వే బెస్ట్ ఫ్రెండ్లాన కహెం
ఉ
హూ నాకు ఈ కాలేజ్ మొత్తానికి నువ్వు ఆ గాడు దప్ప ఎవ్వరు నచ్చలేదు అంటే నాకు క్లోజ్ అయిన వాళ్ళలో అంటే మీ ఫ్రెండ్ నాక అంత క్లోజ్ కాదు కదమ్మా తను కూడా ఓకే నచ్చాడు మరి అంత క్లోజ్ అవ్వలేదు కదా నాకి
ఉమ్
హ్మ్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే
ఉమ్
ఏంటో దారుణమైన నిజాలన్నీ తెలుస్తున్నాయి ఈ మధ్యాహ్నకి బ్రైయిన్ హీట్ ఎక్కుతుంది అది నువ్వే కదా చెప్ప తినేటప్పుడు తినేటప్పుడు చెప్తావు కదా
అత్తగాడు నన్ను చేసిన సారీ మా ఫ్రెండ్ నన్నుది అవును అప్పుడు నువ్వు అత్తగాడికి ఏమని చెప్పావా ఆయన్సర్ అది చెప్పు నాకు
ఒక జప్పా నువ్వు నాకు జప్పప్పావా నేను జప్పడా నో నేను జాప్పాను సరే అయితే బాయ్